హలో వినిపిస్తుందా
అవును అమ్మయ్య భయపడ్డా
పండుకొనింది మా అమ్మమ్మా
ఇంక మీ అమ్మమ్మని ఏమంటున్నావ్ పాపం ఇంట్లోనే ఉన్నావా
ఆ మరి వర్షం పడుతుంది బయట
ఉమ్ అళ్లతో ఎవళ్ళతోని మాట్లాడుతున్నావు అనుకుంటుందా
ఏ తెలుసు నువ్వని అడ ఫ్రెండ్ అని తెలుసు మా స్నేహితురాలు అని తెలుసు
మీ స్నేహితురాలని తెలుసుకని మా స్నేహితుడు మీకు ఏ అయితే గిట్లా నక్ మన అయ్యో నాకు ఏమన్నా గిఫ్ట్ అన్న తెలేవు అని అన్నా ఆయింతవో
మ్ హు
ఆ పోవ పోతాడట పోవాలిగా అన్నాడు ఆఇంత నీకు ఏం గిఫ్ట్ కావలే అను గట్టి అబ్బో నువ్ ఏ గిఫ్ట్ అడుగుతె అదితెత్తవ్ దండం నికు అనలే ఇగ
మ్
ఇగో మా మా మామ కొడుకు ఉంటాడు ఆడు మొత్తం సగం బ్యాక్ లాగ్ లే ఉండే ఆడు సగం ఫెలే అయ్యండు
అయ్యో ఎందుకు సదువడ
ఏం సదువడు తినుడు తిరుడే కావాల మనోళ్ళకి బలుపు బాగ కదా
మ్
అయితే ఇంకా ఇగ ఆడికే ఇంకా క్యాంపస్ ప్లేస్ మెంట్లా జాబ్ వచ్చింది
ఆ
త్రిప్లి ఆట ఆడు
ఆహా
అయితే ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ లో అయింతడేమో ఏమో ఏ కాలేజ్ లో చదువుకున్నావు ఇంటర్ల స్కూల్ గవ్వే అడిగిండట అలా త్రిబ్లి జాబ్ ఇచిండు ఇత్తే ఈ బిత్తి రోడ్కి ఆ ఈ జాయినింగ్ ఉం ట్ మొన్ననే అంటే టూ ఇయర్స్ లో బ్యాక్లాగు్లు క్లియర్ చేసుకోండి అని అన్నారట వాళ్ళు
మ్ హు
ఏమంత ఎయిటీన్ థౌజండ్ ఇస్తాము ట్రైనింగ్ అప్పుడు తర్వాత ట్వంటీయొ ఏమో ఇస్ త్తమని అన్నారట ట్వంటీ టూ పోవచ్చు కదా ఆ ట్రైనింగ్ కి పోఇండు మంచ్ చెని షూ బూట్లు గవ్వి ఇవ్వన్నీ కొనుక్కొని అలా ఏ మొత్ కరెంట్ పనులు వైర్లు వైర్లు ఎక్కుడు వైర్లు దిగడు ఊర్ల కంబలేక్కినట్టు
అవును
అయితే ఇగ అవి ఇవి బయటేక్కిపిత్తున్నారు అని అన్నాడు మళ్ళా వైఫై ఫిట్టింగ్ నేర్పించ్చిళ్ళట
మ్ హు
వైఫై ఫిట్టింగ్ వైఫై మ్యానుఫ్యాక్చరింగ్ అమౌంట్ ఆడ వైఫై ఏదో తీసుకున్నాడట ఆఇంత ఒక మూడు నెల్లు ఆఇంత పోయిడు వచ్చిండు ఇప్పుడేమో నేను బయట దేశం పోతా నిన్ యూ కే లండన్ పోత అంటుండు
ఏ అక్కడ మంచిగా లేదు కదా ఇప్పుడు మరి ఇక్కన్నే జాబ్ చేసుకోమ్మను
ఇగ పోయి జాబ్ చెయ్ రా అంటే బయట ఆ ఈడు బయడనేమో అన్ని కంబలేక్కి పితురట వైర్లు ఫిట్ చేపిత్ తున్నట్టుగా చక్కగా అటు తలేడు ఇగ యూకేక్ అప్లై చేసుకుంటుండు ఏదో డాక్యుమెంట్స్ ఏన్నో కొనుకచ్ కున్నడట సార్టిఫికెట్లు
మ్ హు
అళ్ళ బావ గిన్ గట్లనే పోఇర్రు బావ ఏం చదవపోతుండే అలా బావ పోయి మంచిగ స్ ఇగ పార్ట్ టైం పైసలు బానే పంపిస్తున్నాడు
ఉ హు
అయినా కొన్ని రోజులు చేసిండే పదో తరగతి తర్వాతలా బావ ఇంటర్ కునే అదుకోలేడు రెండు సంవత్సరాల తోట్లకి వేండు ఇంటికాడ తోట్లకి మళ్ళా మళ్ళా సెటిల్ అయడు మ మచ్చిగా అ ఇటువయ్య ఆ అయితే మళ్ళా ఇక గయనతోనే నేను కూడా గట్ని పోతా న పోరాడు పోతా అంటుండి పోయి మంత సెటిల్ అయితే ఏం కాదు
హు
ఇంక
ఇంకా చెప్పాలి ఎం చేస్తుండ్రు
ఏం లేదుక పండాల లెవ్వాల గదే పని తినాలి పండాల లేవ్వాల మూడు పూటలుగా ఎ తినేందుకే బెడ్ల కంచ లేసుడు ఉన్నాయి కిందికి కూడాడున్నాయి ఒక్క రోజు ఎండ ముఖం మీద పడలేదు ఒక రోజు ఒక వర్షం చినుకుని మీద పడ్లేదు
హు
ఇంకా మీరే చెప్పాల ఏం చెప్తున్నారు మరి పన్నారా సైలెంట్ గా ఉన్నారు అందరు
ఉ వర్షం పడుతుంది ఎటు పోతలేరు పంట రోజు ఉంది తొమ్మిటి వరకు
హు
తొమ్మిటి అనుకుంటుారు వర్షం పడతలేదు
ఆహా మరి వండలేవ
ఆ పడుకోలే మేం కొంచెం లేటే పండుకుంట మీ మొన్న మీ దో మీ దోస్ కొన్ని పంపినావ్ కదా అందులో బాగా అవి ఎక్కువయినాయి అన్ని నీకు అనిపించిందా
ఏమైంది మేకప్ప
హు
ఆ కొన్ని ఫోటోల్లో మంచిగ అనిపిచ్చింది అని అడిగిన కొంచె ఎకువనే అయింద అన్నారు
ఉహు బాగా మా లేడు మరి ఆ ఫోటోల కాబోయే అతను ఆ ఫోటోలో మంచిలేడ మీరు పంపిన ఫోటోలు ఫస్ట్ పంపినప్పుడు
ఏమ మరి మంచినే ఉన్నాడిగా ఆయన
ఆ అంటే అందులు ఇంకా మంచిగా ఉన్నాడు ఓకే పర్లేదు నువ్వు అంతకంట మంచి వాళ్ళు ఉంటార గానీ ఫస్ట్ ఫస్ట్ మీరు ఒకప్పుడు సెట్ అయిందని ఈ ఫోటోలు
ఆ గండ్ల మంచి గుండే కదా గ్గిన్నే నల్ల గోడుతుండ గద
అందంతా
అయిన లావు అయ్యిందో ఏమో మరి
ఉన్నళ్ళు బయట దేశం ఉన్నళ్ళు ఇక్కడ వత్తే చేంజ్ అవుతారు
అవును ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయిందంట
ఉ హు ఎన్ని పోతురు మరి
ఇళ్లు ఇద్దరు బిడ్డలుఇగ మనిషికి సగం అత్తది
ఉ హు
అయినా కూడా అలా నాన్న పెద్ద బిడ్డకి ఇరవై లక్షలు ఇచ్చిండట ఈళ్లగూడ ఇస్తా అని అన్నాడట వీళ్ళు మాకు ఏమద్దు అని అన్నారట ఇక అరవై లక్షల పూర్త బంగారం కొని ఇతడు కావచ్చు వాళ్ళ బిడ్డ కి
ఉ హు
మంచిగా ఫోన్ తెచ్చిండి ఇగ ఈమెకు మంచిగా ఉన్నది ఇలా ఇంటి చుట్టూ అందరిది ఫోన్లు తెచ్చుడు ఫోన్లు ఇచ్చుడు మనకే ఓడు తేడు ఏడు ఓడియడు అన్నట్టు మన తలరాత
అంతే మరి
ఉ ఏంటి
వీళ్ళకి మంచినే ఉన్నాయి అబ్బాయి వాళ్ళకి పైసలు
ఉ ఉన్నట్టు ఉన్నాయి మంచిగనే ఆ వీళ్ళకి ఎక్కవలేవు అంటే ఆస్తి పది ఎకరాలు ఉన్నాయట వాళ్ళ ఇద్దరు కొడుకులట మంచికి ఐదు వస్తదట అయితే ఆలోచించింది ఫస్ట్ ఐదు ఎకరాలే అని
ఉ
మా ఇంకొక దోస్తు పెళ్లి అయిన అన్నదట అయో ఐదు ఎకరాలే కదా మరి ఆలోచించు అని కానీ ఇది ఏమన్నదట నేను ఏమి ఇప్పుడు ఈమెకు ఎనిమిది అత్తది ఆ ఎనిమిది ప్లస్ ఐదు మస్తు
ఉ అవును
కద మళ్లా లాస్ట్ కి ఓళకి ఈలకి అయితది వాళ్లది అంత ఈగ మంచి సంబంధం వచ్చినప్పుడు ఇగా ఈ ఆస్తి గురించి ఏమి చూత్తము ఎట్లా మాది అత్తది కదా అని ఓకే చెప్పింది
ఉహు మంచోడు అట్నా పిల్లగాడు మరి
పిల్లగాడు మంచోడట అందరు అన్నారట పిల్లగాడు మంచోడు పిల్ల కూడా మంచిదే కని
నీ పిల్ల రాలేదు అట్న గిమె హిల్స్ చేసే పిల్ల కదా ఆలా ఊరే కదా
ఆ ఔ పిల్ల ఏడ మునిగిందో మరి ఆ పిల్ల రోడ్డు మీద రావాలి ఫస్ట్ ఆయన ఆయన చెప్పిండు కదా ఆయన మా ఊర్లో వాళ్ళని మాట్లాడదు అని ఊర్ల అందరిని వీకేసిందని
ఆ పిలువలేదు పిలువలే కావచ్చు ఓవులు
ఆ ఇది ఇట్లన పిలువదు మా దోస్తు అయితే
ఉ ఆమెందుకు పిలుత్తది గాని
ఆ
ఆ
అడిగిన ఆగు ఇగ మా దోస్తును
ఏ దోస్త్ హలో హలో హలో